హలో
హలో
హ్మ్ హలో చెప్పండి
ఈ రోజు టాపిక్ ఏంటిదండి?
మీరే చెప్పాలండి.
ఉద మ
అయిపోయిందా అండి ఇంట్లో పని?
ఆ
మీ పని ఇంట్లో అయిపోయిందా అండి?
లేదండి ఇంట్ల అయిపోలేదు చెయ్యాలె, ఏం పని కాలె వంట చేయలే ఏం చేయలే. వచ్చిన కొంచం ఫ్రెష్ అప్ అయినా, ఇల్లు గుట్ల ఊడ్చిన కూసున్నా. అంతే వంటలేదు ఏం
ఆ
అన్నం ఉంది, కర్రీ ఉంది.
అవునా
వంట చేయలె, చెయ్య అనే చూస్తున్న, మీరు?
ఓహ్ ఏం లేదండి, కాలు నొత్తాన్నయ్ అని వండుకున్నట్లా
ఉమ్ నాకు గుడ కాళ్ళు చాల గుంజుతున్నయ్. నిన్న నడిశిన ఇయ్యాల నడిశిన, ఫుల్ కాలు పెయిన్
అవును
ఉమ్
చెప్పండి ఇంత ఏంటి ఇంట్లో విశేషాలు?
నేనా అండి బయట జనాల కోసం తట్టుకోలేకపోతున్నాం
ఉమ్
వస్తుంటే మాఅరుగు పైన అందరు కూర్చొని ఉంటరు రోజు ఏమైంది ఇంతా లేటు లెట్ అయింది అనేసి అంటారు ఇయ్యలా గూడా ఆంటీ బస్ లేదు బస్ లేదు అని చెప్పిన నేనే చెప్తే ఓ అవునా అంటుంది మళ్ళీ ఇప్పుడు డస్ట్బిన్ చెత్త బయటిపడనిక పోతే వాళ్ళ అంటరూ రోహిని మొత్తం ఆమె మొత్తం కనబడితేనే లేదు ఈ అమ్మాయి మొత్తం కనబడితేనే లేదు అనేసి అంటురు ఆ డ్యూటీ ఇస్తుంది గదా అమ్మాయి అనేసిఈమె అంటుంది వేరేంటి పక్కనోళ్ళు
మ్ వాళ్ళక్ కుళ్ళు అన్నీ
ఆ మీ ఇంటి సైడ్ గూడా అట్లనే ఉంటార అండి
మా ఇంటి సైడ్ అట్లా ఏం ఉండదండి
ఆ మీ పక్కింటిమ్మాయి ఏం చేసిందండి
మ్ ఇప్పటి దాకా ఎవరు వచ్చండె ఆమెతోన్ని కలిసిపోయి ఇగా బయటికి షాప్కి పోయినరు
కోపం ఉంద అనుకుంటా అండి ఆమె కొంచెం
ఎవరికి మా ఇంటి పక్కనఆమెక మ్ ఏమన్త్
కొంచెం ఏ ఫేస్ కొంచెం చేంజ్ అనిపించింది అండి నేను చూసినా
మైండ్లో
ఏమో తెలిదు అండి మీకే తెలివాలి మీ ఇంటి పక్కన ఉంటరు కాబట్టి
అడిగి కనుకోవాలి మాట్లాడలే ఇంకా
ఉ
ఉమ్ మీరు వెళ్తారా అండి మీ చుట్టాల ఇంటి
ఆ వెళ్తాం మా అక్కడ మా ఇంటి దగ్గరనే మాఅత్త వాళ్ళు రిలేషన్
మ్ ఎప్పుడు వెళ్తార్ అండి
రోజు వెళ్తనే ఉంటా నేను
ఉ
ఉమ్ ఇయ్యాలా గూడా వెళ్ళాలి మా మరదల్ చార్జర్ ఇక్కడనే ఉండే తీసకపోవాలి
ఉ
మ్ అలసిపోయినట్టు ఉన్నారు గదా
వచ్చి నండి ఇంతల్లో
అందుకే తినాలి మంచిగా హలో హలో హలో
చెప్పండి
హలో హలో అంటున వినబడత లేదా వినబడుతుంది వినబడుతుంది ఆ వినిపింస్తుంది ఆ చెప్పాలి రైస్ బ్యాగ్ ఎంత ఉందరా అం అయితే ఎంత ఎ పించుకుంటారు మీరు ఎన్ని కేజీస్
పన్నెండు వందలు అట్ ఎ పించుకుట మేము
అవునా మా ఇంట్లో రైస్ అయిపోతున్నాయి మొన్న మా అత్తమ్మ వాళ్ళ వల్ల తేచ్చిసరు గాని తక్కువ పడితే ఏమో అనిపిస్తుంది
ఎనా తక్కువ పడతా అండి
ఆ
ఉహు
ఉ
మా కోడలు ఒక ఆమె వస్తాన్నది పాలసీ లే వత్తం ఇంటికి వస్తా అన్నది ఇంక రాలే
అయ్యో అవునా ఉమ్
అసలు ఓపికనే లేదు ఫస్ట్
అదే కదా మా అన్న కూడా మా మాడదిల్ రమ్మంటుండే ఏదో కాల్ చేసేది ఉందంటే ఈడికి రమ్ మ్మని చెప్పు నేను రేపు ఉంటలేను అనేసి అంటుండే
ఉమ్
ఆ నేనే అన్నా ఆమెకు చాతన అయిత లేదు అంటే ఫోన్ చేత్త ఆగు అని చెప్పిండు ఇగ ఇట్ల చేసి ఇచ్చిండు
ఉమ్ నేను యాప్ కూడా ఓపెన్ చేయలే
ఉహుహుహు అవునా మాకు అట్లా చెప్పకుండా చేయకుండా చేస్తారు
ఉమ్ ఎన్నయినాయి కావచ్చు
ఏమో ఎన్నయినాయో సెవెన్ కావచ్చు ఇది
ఉమ్ ఇప్పుడు ఎయిటు
ఆ ఇప్పుడు ఎయిట్ టైమే గడుస్తలేదండి ఫోన్ లో అసలు
అవునండి మీరు మేము మాట్లాడుకుంటే నే గడుస్తలేదు
అస్సలు లే
ఉమ్ ఇంకా త్రీ కాడ ఉన్నామా
అవి చెప్పులు బాగున్నాయండి మొన్న కొన్నాం చూడు
ఆ బాగున్నాయండి
నా కాల్కి ఓకే నా అవ్వి
ఉమ్ బాగున్నాయి మాడలు కూడా కొత్తగా ఉన్నాయి
ఉమ్ అదే వేరే కలర్ చూద్దం అనుకున్న కానీ చాక్లెట్ కలర్ కదా మంచి గ ఉంటదా లేదా అని ఉమ్
పెట్టినారా
ఉమ్ చూపెట్లే ఇంకా మా అమ్మీ చూపెట్టి చూపెట్ అంటే నేనే చూపెట్లే మద్దరం వస్తున్నాం కదా మద్దరం దాక ఎందుకు అని నేనే చూపెట్లే
ఏం బాగున్నాయి అంటదో బాలే అంట
మా అమ్మ ఇసురు కొడతాది జీవ అదక ఇసురు కొడతాది మా అమ్మ
పోయాచ్చు ఉంది అడ్డం
ఉమ్ వెళ్తారా అండి మీ అత్తమ్మోళ్ల ఇంటికి ఇప్పుడు
ఉమ్ రోజు వెళ్తా రోజు వెళ్తా అని ఈ రోజు
బియ్యం అది బియ్యమాట ఎన్నండి అసలు ఉమ్ మీరు ఇచ్చిర్రు అంట కదా అప్పుడు
తెలువదండి
ఉహుమ్ అదే తెల్సుకుందామ్ అని అది బియ్యం ఎన్ని ఇచ్చిర్రా ఎన్ని కేజెస్ అని
టే ఫిఫ్టీన్ అవ్వొచ్చు
ఉహుమ్
ఉమ్ ఒకటే కదా
ఏమో తెలిదు
ఉమ్
షాపింగ్ చేయాలా అండి
అవును ఈ రోజోస్తుంటే డ్రెస్లు మస్తు కనవడ్డయ్ అండి నాకు అది బ్లాక్ డ్రెస్ పైన మస్తుంది
కూడా ఏమనుకున్నాంటే అ సైడ్ నుంచి వొత్తున డ్రెస్ జూస్నా బావుంది ఫోన్పేలో ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్ న్నయి గదా కొందామా అనేసి అనుకున్నా గాని ఇంకా ఎందుకుతీ ఫాదర్ తిడ్తాడు ఇప్పటికే లేట్ అయిన్ది అనుకోనలేక రేపు ఒకవేళ ఉంటే గోంటా నేన్ అట్లా తక్కువ ఉంటాయి కదా రేట్స్ ఆ ఆ అంటే కొంచెం తక్కువ్ ఉంటే ఇప్పుడు టూ హండ్రె అే టూ హండ్రెడ్ వరకి ఫిక్స్ ఆ అ పైన బయటేసిన డ్రెస్సులు బాగున్నాయ్
ఉమ్
షాపింగ్ జేస్తే అన్లోనే జేయాలి నాకు నచ్చింది ఆ బావుంటది ఫాన్సీ అయినా మంచిగుంట్ టది
నేను గూడా గొంటాఇగ జీతమోతే కచ్చితంగా గొంటా
ఉమ్ నే గూడా అందులో టీ షర్ట్స్ ఆ ఫ్యాన్సీ డ్రెస్లలో ఒకట్ టూ త్రీ ఉన్న కావాలి సిక్స్ హండ్రెడ్లా టూ హండ్రెడ్లుంటే ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ పెట్కొని త్రి జాతలైన వొస్తయ్
హ్మ్
మంచిగా త్రీ టాప్స్ అయితయ్
అవున్ మేమ్ చున్నిల్ ఏసుకోవచ్చు
ఉమ్ అందరూ లేవు
ఉమ్
బోర్ గోడుతుది అసలు
ఉమ్
రేప్ మా ఆఫీస్లా మా మేడమోస్తా అంటుంది భయమైతుంది
ఎందుకని
ఏమో మా కస్టమర్లెవరు విజిట్ అయితాలేరు ఏమంటదో టెన్డేస్ లెవెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది అనేసి అంటది గావచ్చు రేపు కస్టమర్ వస్తా అన్నాడు మా మర్దల్ మాట్లాడింది మరి వస్తాడో రాడో
నాసిక్ ఇంకేంటి
హుమ్ చూడాలి ఒకయన ఫోన్ జేస్తా అన్నడు జేసిండో లేడో
ఉమ్
తెల్వదిగా
హుమ్
ఇన్
ఇంకా టూ ఆ
ఉమ్
రేప్పొద్దున్న లేతనో లేవనో
నావిత బోతాది గావొచ్చు హ
రేపొద్దున లేతనో లేవనో అంటున్న
ఎయిట్ కీ లేసి నైన్ తట్టే వరకు అడ ఉండాలి మాడెం ఓట్టడి కాబట్టి పొద్దుంది
వును అ ఒక్కటి ఉంది
ఆ సాతాగారం అప్పుడే ఉత్తరంద్దరు
అ
అ చిటకకులోళ్ళకి ఫోన్ చేసిండ్రా
ఎ
చితకుడి వాళ్ళ ఫోన్ చేసిండ్రా
నాకి వె చేయలేదు
హ్మ్ హు
అ ఒక్క ఫోన్ రవాలి నాకు
హ్మ్ హు
హ్మ్
పొద్దున వేయ్యాలి వాళ్ళు వస్తాన రావాలి మరి
అ చే్యంట మరి
చేస్తాను సిమ్ పని చేస్తా లేదు రేపు చెమ్ తీసుకొస్తా అన్నది
ఆ సిమ్మె ఎందు కఖరాబ్ అవుతుందిందు
కరబ్ అంటే కరాబ్ అ బ్యాలెన్స్ అయిపోయినా అ బ్యాలెన్స్ ఉన్నాయని చూపిస్తున్నాంట గానీ అ లేదు లేదు బ్యాలెన్స్ అయిపోయినట్టు ఆ ఉంది అని చూపిస్తున్నట వేరే చినిపిస్తాన్నారు రేపు
ఉ ఆ కొత్తగా మల్ళ
ఆ మళ్ళా కొద్ కష్ట మర్లు ఆ నేనే మళ్ అే కాళ అాలండ
అలాయితే కష్ట కష్ట ఇంకా అంటంటి
అ మ మాన్న కస్టమర్లు విజిత్ గారు కారని అంటుండు మార్న్న ఎట్లా అంటే అలానే జరుగుతుది ఏడుస్తాడు ఊరికే
ఎంతకాయదల
హ
ేపోతే అయితుడి ఈ పటికి ఇంతతోయి పోయిందండి
బాయ్